హలో
హలో నమస్కారం అండి గుడీవ్నింగ్
ఆ నమస్తే అండి గుడీవ్నీంగ్ అండి
ఎలా ఉన్నారండి మీరు
బాగానే ఉన్నా అండి మీరు
నేను గూడా అద్భుతంగా ఉన్నానండి ఇంకా వాతావరణం ఎ
ఇప్పుడే కొంచెం చల్ల బడుతుందండి
ఆ చ వాతావరణం మన వర్షాలొచ్చె సూచన ఏమైన ఉన్నాదా అండి
ఇప్పుడా అండి వర్షాలు అచ్చే ఇప్పుడైతే సూచనలు ఏం లేవండి టెన్ తర్వాత వర్షా ఆ ట్వంటీ తర్వాత మా ఉంటాయ్ గని వెదరయ్యె సూచనలైతే అయితే ఉన్నాయండి
కని వాతావరణ అయితే మబ్బులు మూసుకపోయినాయి గదా అండి కాస్త
ఆ ఇప్పుడు మూసుకపోయినాయండి కానీ ఆ కొంచెం ఎండ కొంచెం మబ్బు రెండున్నాయి
కొంచెం ఎండా కొంచెం మబ్బు రొండు ఉన్నాయా అండి ఇలా ఇలా ఉంటే వర్షం అనేది రాడా అండి
ఇలా ఉంటే వర్షం అనేది అచ్చే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండి
చాలా తక్కువనా అండి
ఆ చాలా తక్కువున్నాయండి
ఆహా ఓకే ఓకే అండి చాలా తక్కువ అంట్రు ఇల్ ఇలా ఈ ఇలా ఉంటే వర్షం అనేది పడే ఛాన్సెస్ అనే తక్కువ ఉంటాయి అన్నట్టు ఊహు ఇంగా చెప్పాలండి ఎటువంటి సమాచారం ఈ రోజు ఏం మరి మ మార్కెట్ కి ఎళ్తున్నారా ఈరో సండే గదా
ఆ ఎళ్ళాలండి ఈ రోజు మార్కెట్కి డాలి ఉల్లిగడ్డలు తీసకరావాలి
ఉళ్ళిగడ్డలు ఎళ్ళి ఫైల్ తీసుకొని రావడమేనా అండి ఇప్పుడు
అవునండి ఉల్లి ఏమంటారు ఉల్లిపాయలు ఇంక అదేంటంటారండి
ఎలి అల్లం
ఆ ఎలిపాయలు అ జింజర్ గార్లిక్ జింజర్ పేస్ట్ లేదండి
ఆహా ఓకే ఓకే అండి
హ ఆ పేస్ట్
ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు చేపల దగ్గరికి వెళ్ళానం ఏం మంది ఏ మంది అండి చాలా మంది అంటే చాలా మంది ఉన్నారండి చాపల దగ్గర
అవునా అండి
టెంట్లేసి మరీ అమ్ముతున్నారు
ఆ ఆ
చా మూడు వందల రూపాయలు కేజీ అండి
ఓకే
ఏ లేదండి చాలా తక్కువ కొన వచ్చా మా నాన్నగారు మా నాన్నగారు మా నేను నేను చెప్పాను కదండి నేను చేపలు తినను అవును అ చేపలు తినను వంద రూపాయలు చేపలు తెచ్చానండి నేను సాయంత్రం మళ్ళీ చికెన్ తెచ్చుకుంటాను
ఆ హా
మా వారి మా ఇంట్లో వారి గురించి మాత్రమే చేపాలనేది తేవడంమ జరిగిందండి ఎందుకంటే వాళ్ళు తింటారు కానీ నేను చేపలు తిననుండి నేను ఒక పావు కిలో అంత చికెన్ తెచ్చుకుంటా నాకు నా నా నా మటుకు నాకు సరిపోతుందండి ఈ రోజు
ఆ పావకిలో చికెన్ ఒక్కరికి సరిపోతుదండి
పావు కిలో సరిపోతుంది ఏం తింటామండి చికెన్ కూడా పావు కిలో చికెన్ కూడా ఒక తినలేరు రెండు నాలుగు నాలుగు పీసస్ వేసుకున్నారంటే సరిపోతుంది తరండీ చెప్పండి అ హ్మ్ ఇంకా ఏం చెప్పాలి ఇంకా ఏం సంగతులండి మరి మీ మీ మీ ఊర్లో ఏది ప్రసిద్ధి అండి అయితే నేను చెప్పడం మరిసిపోయాను ఇప్పుడు మీ మీ మీ పిల్లలు ప్రోటీన్స్ తింటారా అండి
ప్రోటీన్స్ అనేదా అండి
ఆ ప్రోటీన్స్ తింటారా మీ పిల్లలు
ప్రోటీన్స్ డైరెక్ట్ ప్రోటీన్స్ అయితే ప్రొవైడ్ చేయలేము ఆ ఫ్రూట్స్ ద్వారా లేకపోతే వెజిట వెజిటేబుల్స్ ద్వారా
ఆ ఫ చదరా వెజిటేబుల్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు అంటే డైరెక్ట్ ప్రోటీన్స్ ఇట్లా ప్రొవైడ్ చేయలేరా అండి ఆహా అంటే ఉంటాయి కదండి సంథింగ్ ఇట్లా మన ప్రోటీన్స్ చాకోస్ అన్నా లేకపోతే
ఆ అ ఓకే చాకొస్ తింటారండి కార్న్ ఫ్లాక్స్ తినరు చాకోస్ తింటారు
చాకొస్ తింటారా అండి అంటే అవి అవి కూడా ప్రోటీన్స్ లోనే అండి అవునండి పాలు కూడా పెద్ద ప్రోటీన్ కదా ఆ పాలు కూడా పెద్ద ప్రోటీన్ అండి పాలు కూడా చాలా ఎక్కువ. పా పాలు పాలల్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయండి.
అవునండి
ఇంకా పా క్యాలరీ మంచిగా ఉంటాయి ఇంకా ఇంకా పాలు అసలు అన్నిటికంటే చాలా మంచిదండి పాలు
ఆ కానీ మనం దాన్ని మార్గ చేసుకొని టీ లాగా చేసి తాగుతాము.
అవునండి మాసలు అలా అలా చేసేదానికంటే ఇలానే బి
బెటర్ అవును డైరక్ట్ నా పాలు మనం కప్పు నిండా పాలు తాగిన అది చాలా హెల్ప్ఫుల్ అవుతుది గ్లాస్ నిండా చాయ్ దాగిన అది హార్మ్ఫుల్ ఎ
ఆ గ్లాస్ నిండా దాంట్లో గ్యా ఏముంటదండి టీలు ఏమిండదు కదండి. టీలో ఏముంటాయి చెప్పండి.
ఓన్లీ మనం టేస్ట్ వ టేస్ట్ పర్పస్కే మనం తింటాం.
తింటాం తాగుతాము లేకపోతే అసలు అందు అందులో ప్రోటీన్స్.
అవునండి
అందులో అందులో ప్రోటీన్స్ ఉన్నాయండి అందులో.
ఆ ఉండయండి టీలో
టీ లో ప్రోటీన్స్ ఉండవు యాక్చువల్ ఏంటిదంటే మనము కానీ మనం కూడా అసలు తిన అసలు మంచి మంచి మంచి మంచి ఫుడ్ ఉ ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడన్నా రాగి రాగి సంగటి చేసారాండి.
ఆ మా మమ్మీకి హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు అండి నేను రా జావా ప్రిపేర్ చేసి ఇచ్చినా అండి మా మమ్మీకి
సంగతి చేశారండి రాగి సంగటి చేశార ఎప్పు
చెయ్యలేదండి
రాగి సంగటి అంటే ఎలా చేస్తారంటే మా అమ్మ చేస్తదండి రాగి సంగటి. రా రాగి ఆ రాగి సంగటి ఎలా చేస్తారంటే. మన ఇప్పుడు ఆ రాగి రాగి పిండిని తీసి బయట పెట్టుకోవాలండి ఒక కప్ ఆఫ్ రాగి పిండిని తీసి బయట పెట్టుకోవాలా.
ఆ
బయట పెట్టుకొని రాగి సంగటి రాషన్ బియ్యంతో సూపర్ అంటే సూపర్ అవుతుందిండి.
అవునా
ఆ రాగి సంగటికి మెయిన్ అంటే మన ఇది రాసన్ బియ్యం. ఎలా ఉంటది తెలుసా అండి జస్ట్ ఏం లేదు రాగి పిండి ఉంటది కదాండి రాగి పిండిని రాగి పిండిని రాషన్ బియ్యం ఉంటాయండి.
ఆ
రాగి పిండిని అంటే ఇప్పుడు ఎలా అంటే రాగి పిండి తీసుకోవాలా రాగి పిండి తీసే దాని. కడగాదు దాని దాన్ని ఎందు కడిగతే అది ముద్ద అయిపోతుంది మళ్ళీ ముద్ద అనే అది ఎలా ఉన్నది అలానే పొడి అయితే దా నేమ్ దా నేమ్ లంటే రాగి పిండిని తీసి ఒక కప్పు పక్కన పెట్టుకొని బియ్యం ఉడుకుతాయి కదా అన్నం అయితుంది అనంగా ఒక రెండు నిమిషాల ముందు అన్న ఇ అన్నం పలుకుల అన్నం అయితది అనంగ ఏం చేయాలంటే మన దాలో రాగి పిండి వేసి ఒక గంటే ఉంటుంది గంటే గంటే గంటే అన్నా లేకపోతే చిన్న కట్టు ఉంటుంది కదా అండి.
ఆహా
దాన్ని పట్టి ఏం చేయాలో తిప్పుతూనే ఉండాలి ఇట్లా గంజి మీదనే గంజి మీదనే తిప్పు ఆ తి ప్పుతానే తిప్పుతానే తిప్పుతానే తిప్పుతూనే ఉండాల అంటే మొత్తము ఆ పిండి కన్నం అనేది కలవాలన్నట్టు
ఆహా
పిండి ఇంక అన్నం అనేది కలవాలా ఆ కలిసిన తర్వాత అప్పుడు ఏంటిదంటే ఆల్రెడీ గ్యాస్ మిన్నే ఉంటది ఒక ఒక టెన్ పర్స ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే అన్నం అయిపొ తాది కదండి అప్పుడు ఏంటిదంటే అదే టైం లో ఏం లేదు ఇది పట్టుకొని తింపుతా ఉంటే ఏమైతాది అంటే ఈ రాగి జావా అనేది కూడా అందులో కలుస్తాది అన్నట్టు అందులో అందులో కలిసి ఏమైతాది మన బియ్యం రాగి జావ అనేది అయిపో తాది అంటే జస్ట్ ఏం లేదన్న కలుస్తది మనం ఎలా అయితే ఏదైతే కలుపుతామో అది కూడా అన్నం లాగానే అవు తాదండి
ఆహా
కానీ అది ఎట్లా అంటే మీరు ఓన్లీ మాంసాహారంలా తినాలి అండి మళ్ళా మ మళ్ళ అది అయినాంక ఇప్పుడు అది రాగి జావా అయితది రాగి ముద్ద అయితది కదా ఆ ముద్దను ఏం చేయాలి ఒక బౌల్ ఏసుకోవాలి ఒ ఒక పెద్ద ప్లేట్లు ఏసుకోవాలే పెద్ద ప్లేట్లు ఏసుకొని ఉండ్రాలుగా చేయాలి అంటే రౌండ్గా చేయాలి రౌండ్గా చేసి ఏం చెయ్యాలే దాంట్లో చిన్న టైప్ ఆఫ్ ఇట్లా చేతి పెట్టి దాంట్లో కొంచం నెయ్యేసుకొని మళ లేకపోతే ఒక అన్ని ఏదన్నా ఒక కోడి కూరనైనా మటన్ అన్నా ఎసుకొని తింటే అబ్బా టేస్టే వేరు ఉంటదండి అసలు
అవునాండి నేను ఎప్పుడు ట్రై చెయ్యలే
సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ దానిలో కానీ ఒకటి అందులో వెజిటేరియన్ బాగుండదు ఓన్లీ నన్ వెజిటేరియనే సూపర్ ఉంటది నాన్వే నాన్ వెజిటేరియన్ మాత్రం సూపర్ ఉంట
అవునండి
నాన్ వెజిటేరియన్ సుపటి ఉంటదండి దానిలో నాటు కోడి గానీ మటన్ గానీ మటన్ సూప్ గానీ చికెన్ గానీ ఏదన్నా కూడా దానిలో కోడుగుడ్ల కూరయినా మంచిదండి కోడు గుడ్డు పులుసు ఉంటది కదండి అది ఏసుకొని తిన్నా కూడా బానే ఉంటదండి కానీ ఓన్లీ మాంసాహారం మాత్రమే తినొచ్చండి మనము ఇది శాకహారం దానిలో తినలేము మీరేమనా ట్రై చెయండి గది ఒకసారి
అవునండి అన్నం వ వండేటప్పుడు ట్రై చేస్తా అండి
ఆ దొరుకుతాది రాగుల జావా దొరుకుతాది దాని పిండి ప ట్టి చెప్పినరాంటే ఒక్కసారి తిన్నారనుకోండి మీరు అది ఏం టిదంటే కలపడమే ఒక ఇబ్బంది అండి ఇప్పుడు మనం అన్నం ఉడుకాంగా చేయి దింపు తే ఎట్లండి కొంచెం అది బలం పెట్టి చింపాలి కదా
ఆ
కూడా అంతే మన అది పట్టి బలం పె ట్టి కొంచెం ఇట్ల అంతే అన్నం ఇంకా పిండి కలిసేటట్టు తిప్పుతూనే ఉండాల
ఆహా ఇంకా అన్నం నుంచి నీళ్లు తెయొద్దు తీయ తీసేయద్దు అన్నట్టు
ఆహ అన్నం ఇప్పుడు అ ఆ మొత్తం ప్రాసెస్ మొత్తం ఒకటే ఇంకొ క్క ఐదు నిమిషాలు అన్నం ఉడుకుతది ఇంకొక నాలుగు నిమిషాల్ల అన్నం ఉడుకుతది అనంగ ఇది చెయ్యాలే
ఆహా మంచిదే
ఒక నాలుగు నిమిషాల్ల అన్నం అయిపోయితదనంగా ఇది చేయ్యాలి ఏం లేదు పిండి వేసి తిప్పుతనే ఉండాలి అది కూడా అన్నంలో కలుస్తది కానీ ఎక్కువ వేయద్దు మంచిగా ఒక మోతదుగ వేసుకొని తింటే అది టేస్టే వేరు ఉంటదండి అసలు
ఆ అది హల్త్ిక్ కూడా మంచిదే
సూపర్ హెల్త్ కు మంచిది ఇప్పుడు మరి అప్పుడు మరే మొన్న చికెన్ తెచ్చుకున్నప్పుడు అండ్లే మటన్ కానీ తెచ్చుకున్నప్పుడు ఈసారి మా అమ్మగారిని ట్రై చేయమని చెప్తానండి ఎందుకంటే నేను కూడా తిని నేను కూడా తిని చనా అం టే చాలా రోజులైతంది ఒక ఐదు ఐదు నుంచిే నాలుగు నెలలు అయితంది ఈ మధ్యల తిన్లే మీరు మీ మీరు మీరు కూడా ప్రయత్నం చేయండి ఎప్పుడన్నా ప్రయత్నం చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా సరే అండి మీతో మాట్లాడి నాకు చాలా సంతోషకరంగా అనిపించింది చాలా
అవునండి అవును మీ మీడు కూడా నాకు చాలా హెల్ప్ ఫుల్ హెల్త్ హెల్త్ కి చ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్ సరండి చాలా చాలా ధన్యవాదాలండి